ఓ నామాచి హలో హలో హలో
హలో
చెప్పండి చెప్పండి
నమస్కారం అండి
నమస్కారం
ఏం చేస్తానవ్ తిన్నాం మీరు తిన్నారా
ఉమ్ బెడ్ తింటాన్నాం అండి
గడ్డి
బెడు బెడ్
ఆర్డర్ పెట్టుకున్నావా
ఉమ్ అవునండి
ఏవేవి పెట్టుకున్నావ్
బెడ్ ట్వంటీ ఐదు వచ్చి
ఓ మేలె మ్
మళ్ళా ఈ కుకో ఇది క్యారెట్ పది రూపాయలకి అర్ధ కేజీ వచ్చింది
ఉమ్ ఇంగా
కుకుంబరు ఒక కేజీ పద్ ఐదు రూపాయలకి వచ్చింది అన్
ఎన్ని ఒచ్చినాయి కుకుంబర్లు
ఐద్ ఐద్ వచ్చినాయి
ఓకే గ్రేట్
ఇంగ బనానా ట్వంటీ ఫోరు నాలుగు వచ్చినాయి
బెడ్ లేక్ జాము
ఆ జామ్ తింటే పైకి పోతానండి
హ ఓ జామ్ తింటే పైకి పోతారా
ఉమ్ వర్షం పడుతుంది గదా
అది ఆర్డర్ వెట్టుకొలేదా
ఉహు
ఉహు ఉత్తప్ప తింటున్నావా టా నావా
మ్ ఒక పెద్ద
ఆ
ఆ ఇంగ ట్రైన్ లో వయి సంప
ఆ
ఊ ట్రైన్ లా వయి సంప
ఆ
నరసిం సామి గురించి చెప్పి అదే మాలకరని రతం బాగా జరుగుతుంది త అంటే మల్లెపూలు వాసన వతె వెంకటేశ్వర స్వామి ఏ నాయె
ఆ అని అవరల్ జతదా
ఆవున్
ఊ
అవును
అబ్బా మధ్యాహ్నం తినల పొద్దున తినల ఆకిలి క లేదా
ఎలా
అయ్యో ట్రైన్ లో పొద్య వాదు కదరా కూర్చోని కూర్చోని
హ అద అవయితే మాట్లాడకుంటే పొద్దు వయల లేకుంటే
ఊ అవ్ యయ్య బెంగళూర్లో యాడుంటుందాట
వాల్ అపుడు పీజీ ఏ మంగలోల్ అంట
మంగళవల సరిపోయినారు
నలుగురు కొడుకులంట ముగురు ముగ్గురు మంగళసాబ్ అంటా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి
ఇప్పుడు సాఫ్ట్వేర్ దగ్గర వచ్చిందామ్మా
ఊహు ఒక్కర్ దగ్గరే ఉంటుందంలో ఆమెకు చదువు వచింటాది మన వాయిస్ ఇనింది సెల్లు ఉంది పెద్ద సెలు ఆమె దగ్గర ఆ
వచ్చల్లా
ఆ
చూచల్ వుందా
ఎవన్వా అయ్ మంది వచ్చుతాంది బాగా
ఇన కోడుదిల్ల
కొడుకులు ఇచ్చినారంట
ఊ ఎత్తపోయదిరా అట్లా వాళ్ళు మోసం ఉంటది
ఊ లా
మోసం ఉంటారా ఇలా మూతికి మత్ మంద్ చెత్క పోతారు
నెత్కోన్ పోతారెమో ననేత్కోన్ భాలేరు
ఊ తెలుసు మంచోళ్లు మంచిగానే మాట్లాడ ఏ నిన్ వాళ్ళు కిందవడి దొర్లుతాంటి కూడా పట్టించుకోని ఊర్ నీ నమ్మకూడా ఇపుడు నా పన్
ఆ ఈ రోజా ఆమే ఏడ వంద్ వాళ్ళ కొడుకు నెంబర్ గాని ఇచ్చి అన్నయకి ఫోన్ చేసింటే జాబునచ్ త్రన ఉ
నీకు ఏం వచ్చే వళ్ళ నంబర్లని
ఏ మీ కొడుగు జాబ్ చేతన్నాడు ఆ అన్న బాగా చెప్పా. పలానా చేయేలా స్టాక్ పోల్ చేస్తే మంచి స్థాయి అంటారు.
ఏమో ఏమోస్తాం జప్పు నమ్మగూడదు జా బ్లాక్ జ హ్
ఏం అవసరం లేదులే, చెప్పు.
ఇవ్వాళ మా చూడు ఇప్పుడు ఫోన్ చేసి జాబ్ గురించి అడిగానండి వాళ్ళు ఒకవేళ యాటికన్నా రమ్మంటే పోయ్యో తిక్కలోడా తెలుసు నాకంటే
ఏం చెప్పలేదులే అన్నయ్య ఐ హైదరాబాద్ నాకు తెలీదు, హైదరాబాద్ ఎవరిదో నెంబర్ ఇస్తా కనుక్కొ అని ఇచ్చాను అంతే.
కనుక్కోవ ద్దు ఏందీ వద్దు అన్నయ్యా
పో నువ్వు అయితే, సరేలేగాని వదిలేసి టాపిక్ మార్చి వేరేది మాట్లాడు.
చూడవా మనసైడ్ నుంచి చెప్తే వదిలేసి టాపిక్ మా న్నాడు, ఎంతమంది ఉంటారు అట్లాంటోళ్లు మోసం చేసేవాళ్లు.
ఎవడు బొచ్చు గాడు నన్ను
మేము బోము అయ్యో అట్లా అనుకోద్దు ఎప్పటికి. మంచోడే బోల్తా పడతాడు మనం ఎంత. పెద్దపెద్దోల్లే బోల్తాలు పడతారు.
ఏ ముషలోల్లు లేమా వో వో.
ముశిలోల్లే మోసం చేసేది.
ఆహా సరేలే గాని చెప్పు.
అ
ఎవరు మోసం చేయరుగా ఉ
ఎవరు మోసం చేయరని ఎప్పటికీ అనుకోకూడదు, ఎప్పుడు ఏమొస్ అన్నది ఎవరికి తెలియదు.
ఇంగేం చెయ్యాలే అట్లతప్పుడు.
అవసరంలే మాట్లాడే వరకు మాట్లాడాల ఫోన్లో అవన్నీ మనకి ఏం అవసరం.
నేనే అడిగినలే ఆమె వద్దని అనిందా. ఆ
నువ్వు అను.
ఆ
ఉ ఇంగేమ్లే.
ఆ
మ హ్ ఏ ఏ ఆ అంటనే ఉంటవు.
హ్
సునిత ఫోన్ చేయలేదా మీ అబ్బ ఇద్దరం ఒక్కసారి అంటిమే కదరా పేర్లు అనకూడదు మర్చిపోయాన్. ఇగేమన్నా ఫోన్ కాల్స్ నాకే చెయ్యి సరేనా మాట్లాడతా ఎవరికి నాకు ఎన్ని వస్తే అన్ని చెయ్ అన్నీ చెయ్యి నాకి అమ్మాయి అమ్మాయి సెల్లుకి చెయ్యి కొన్ని సరేనా నువ్ సెల్ అయిపోయినాక అసలు లాగిన్ అయినాక ఫోన్ చే ఫోన్ ఏమని చెప్తావ్ ఇప్పుడు జై కాదు
ఆ
కాదు ఏంది నేను చెప్పేది
ఆ
ఫోన్ చెయ్యి అ అమ్మాయి సెల్లుకి సరేనా అంటున్నా
మ్ చాత్తాలె
మా ఈ వదిలేయి ఆ టాపిక్ ఇంగేమి లే మారాడదల్ అమ్మాయిల్స్ అమ్మాయిసెల్లు లాగి ఏందది ఆధార్ కార్డు మిస్ అయి వస్తది దాని గురించి చెప్తాను ఓకే
ఊ మ్
డోంట్ యూస్ ఇండియన్
ఏం లే ఏం తిన్నారు ఆ
మ బరకాయ ము బీరకాయ ముద్ద
హ్మ్ మ్ హలో ఇంట్రెస్ట్ మ్ బట్టలు ఉతికి ఇగ రాడా నేన్ అదే వెేజబల్ ఏం మాలద రవ్వ
యాడో ఒకటి తినాల్ల యాదోటి తినాల అన్నీ మంచించి ఉండాలంటే ఎట్ల అవుతది
ఆ
అదే తింటాటె అదే టేస్ట్ సొప్తా
ఏ వాడుతిని ఇదిగోది గొంతు బాలేదు కదా తినబుద్ధిగాల అంతే ఇకా
ఆ
ఊ
ఉ
ఉమ్ ఆ
ఆ
అవును అలా నువ్వు ఏమి చెప్పాల లాకు బానే ఓపనాయె నామో కొయ్యాల్ల ఆనుకుంటాంటి రెండు పించేల్లు ఆడు కోద్దాము
ఓడుకీ ఇచ్చినానా అది ఓపెన్ అయ్యిందంట ఆ రమ్మ
నువ్వేం ఇయ్యలేదులే నేనే తీసుకున్నా
తీసుకోని పోయినా
ఆహో ఫస్ట్ పోగోటిండేది నువ్వే కాయీ కీస్ రెండే చేసుకొచ్చిండేది నేను
ఊ మల్ల అమ్మాయి ఇప్పినవంటా వా కింది రంపం రంపం
ఉమ్ నువ్వే ఇది ఇచ్చి నేనే అంతా ఆడుందని చెప్పదా రేకు మింద
చువడు ఇప్పుడు నే నేను తీస్
ధన్యవాదాలండి
సరే ధన్యవాదములు ధన్యవాదం కట్టేసుకోండి కట్టెస్